హలో ఆ ఏ ఏం చేస్తున్నావ్ హలో ఏం చెస్
ఏంది ఇట్లేదు ఖాళీనే
హ్మ్ హ్మ్ భోజనం అయ్యిందా బోజ్
అయింది మీదయిందా ఆ భోజనం
ఆ అయ్యింది అయింది అయిం అయింది ఏం కూర చేసారు ఎంకోర
ఎందువల్ల తోటకూర పప్పు
తోట కూర పప్పా మాది బీర కయ కూర మాది బీరకాయ ఆ అవును హ్మ్ ఇంకేం మరి ఈ మధ్యకాలంలో ఏం సినిమాలు చూసావు ఏం సినిమాలు చూసావు నువ్వు
సినిమాలా ఏం సినిమాలు బావున్నాయి అని
ఆ సినిమాలు ఉమ్మ్ అవును కాలేజ్ కా ఎళ్ళారు
ఉమ్మ్ ఏం బాలేవు పా
హ్మ్ ఇంకా మరి ఫ్రెండ్స్ తో బైటికెళ్తావా ఫ్రెండ్స్ తో బయటికెళ్తావా ఎప్పుడైనా ఉ హుమ్ ఎక్కడికెళ్తారు ఎక్కడికెళ్తారు అంటా ఫ్రెండ్స్ తో కలిసి హ్మ్ ఆహా హోటల్స్ కి అటికీ హోటల్స్ కి వాటి కెళ్తారా
ఆ హోటల్ కి ఎళ్తాం ఆ ఎళ్తాం
ఏం తింటారు ఇంట్రెస్ట్ గా
బిర్యానీయే
బిర్యానీ ఏ నా ఊ హుమ్
మీరెళ్తారా హోటళ్ళు కి
మే వెెళ్ళం మేం ఇంట్లోనే ఉంటాం
ఊహు మేము చికెను మటను ఫ్ ఫిష్ ఫ్రాన్సు వెజ్జ్ పన్నీర్ అన్నీ తింటాం
అన్ని తింటావా ఫాస్ట్ ఫుడ్ అన్ని తిన్ టారా మంచూరియాలు నూడుల్స్ తు
అన్నీ ఏ ఇది తొస్తయి ఇయన్నీ
ఆ ఇంకా మరి కాలేజ్ లేదా ఇవాళ
ఇవాళ కాలేజీ సెలవా
సెలవా ఎందు కిచారో సెలవు
కాలేజీ చేర్మన్ పూట్ పుట్టినరోజు అని
ఓహో ఉమ్ ఇంకేం మరి విశేషాలు ఓహో సెలవుల్లో ఏదైన ఊరెళ్తావా
ఆ ఎళ్తాను
ఊహుం హ్మ్
మీరు ఎళ్తారా
మేము ఎళ్తాం ఊర్ళకి చుట్టుపక్కల పల్లెటూర్ల అన్నీ ఎళ్తాం.
ఊహుం
ఉమ్ ఈ టౌన్ లో సిటీలో పొల్యూషన్ ఉ ఇయన్నీ పొల్యూషన్ ఉంటాయి కదా అందుకనే మేము పల్లెటూళ్లకి ఎళ్తాం. పొ మంది నేటివ్ ప్లేస్ పల్లెటూరె
ఊహుం
మ్
మా ఉహుం బాగుంటదా పల్లెటూరు
బాంటది చెట్లు ఉంటాయి. పెద్ద పెద్ద పొలాలు ఉంటాయి. చెరువులు ఉంటాయి నువ్వు ఎప్పుడు చూడలేద
లేదండి మేము పల్లెటూరికి ఎప్పుడు రాలేదు.
ఈసారి మాతో పాటు తీసుకెళ్తాము.
ఆ ఖచ్చితంగా వస్తానండి.
ఆ ఇంకేం మరి పండగకు బట్టలు తెచ్చుకున్నావా
మాకు పండగ లేదండి మీకే పండగ మీరే పండగలు చేసుకోండి.
ఏం పాపం మీరు చేసుకోరా పండుగలు
లేదండి.
ఆహో ఎందుకనో
మేము ఇంటర్నేషనల్ సైన్స్ డే ఒకటే జరుపుకుంటాం అండి
అబ్బో బాగా ఎడ్యుకేటెడ్ లాగా ఉన్నారే మీరు
అవును భారతీయుడిని అండి నేను ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే తప్ప ఇం ఏం జరుపుకొము
అబ్బా పర్లేదండి మంచి మంచి పండుగలే చేసుకుంటున్నారు.
ఊ... భారతదేశ భక్.. టి.
అవునా. హ్మ్. ఊహూ. ఇంకేం మరీ!? మీ ఊర్లో ఎండలు ఎట్లా ఉన్నాయి.?
ఈ ఎండలు మండిపోతున్నాయండి ఇంకా ఏప్రిల్ గూడ్ రాలేదు. !
మా ఊర్లో కూడా అలాగే ఉన్నాయి అసల.
పల్లెటూర్లంటేనే ఎండలెక్కువుంటాయ్.
హ్మ్ సాయంత్రం అయితే చల్లగా ఉంటది. మాకు చెట్లు ఉంటాయి కదా చక్కటి ఫ్రెష్ గాలి ఒచ్చుద్ది.
ఊహూ. ఏం పన్.. ఏం పంట్లేసారండీ మీ పొలంలో?
మా పొలంలోనా... ఏం పంట్లెసం! వరేసామండి. వరీ వరి తర్వా.. తింకా ఉన్.. మొక్కజొన్న. అంత లేవులేండి ఓ రెండు, మూడు ఎకరాలు ఉంటాయి అంతే.
అట్టయినా మూడు ఎట్టాన్ మూడు కోట్లు ఉన్నాయమాట. !
ఆఅ.
మా సిటీలో పొలాలే ఉండవు.
ఊ... సిటీలో పొలాలెక్కడుంటాయి, ఎక్కడ కొంచెం ప్లేస్ ఉన్నా అపార్ట్మెంట్లు కట్టేస్తారు.
అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్లు, షోరూమ్ల్. లూ.
ఊ.. టైమ్ పాస్ కెల్తా ఉంటారా షాపింగ్ మల్కీ.? !
ఆ ఎళ్తా ఉంటాం పెద్ద పెద్ద మాళ్ళుంటాయి రెండు గళ్ళు సరిపోవు చూడ్డానికి.
ఊహూ. ఊ..
చూడ్డానికెల్టమె.
అంటే విండో షాపింగ్. చూసినయన్నీ కొనాలన్.. టె డబ్...
అండి షాపింగ్ మల్ లో పెద్ద.. పెద్ద బ్రా బ్రాండ్లుంటాయ్.
ఆ అవునా. !
బ్రాండ్ అంటే తెలుసా అండి!?
తెలుసు. మరీ మేమేం అంత. ఏలుముద్ర కాదు.
అది గాదు పల్లెటూరు కదా అండి. మీకు ఈ షాపింగ్ మాల్ అయ్యేం ఉండవు కదండి. సిటీకి రావాల్సిందేగా ఏమన్న కొనుక్కోవాలంటే.
ఆ సిటీకి రావాల్సిందే.
ఎన్ని కిలోమీటర్లండి సిటీకి రావాలంటే.
పది కిలోమీటర్లొస్తే చాలు.
పది
టౌన్ వచ్చిద్ది. ఉమ్మ్ ఏదో ఒక టౌన్ వచ్చిద్ది ఆ టౌన్ కెళ్ళీ ఆ టౌన్కి ఎళ్ళి తెచ్చుకుంటాం సరుకులూ, బట్లూ, మందులు ఏవన్న కావాలన్నా.
ఊహు
ఉమ్
మరీ ఇబ్బంది గా ఉండదా ఎల్లీ రావడానికి.
తప్పదండి. మరి ప్రెష్ ఎయిర్ కావాలంటే అట్లాగే ఉండాలి. ఆ పర్లేదు బానే ఉంటాయ్. ఆటోలు తిరుగుతా ఉంటాయిగా. ఇబ్బంది ఏం ఉండదు ట్రాన్స్పోర్ట్ కి.
ఊహు ఆటోలో ఎళ్ళి వస్తారా.
ఆ ఆటోలే ఊహు
పోయిన్ సారి పొలం పంట చేత్ కొచ్చిందా
అహా వచ్చింది వచ్చింది.
ఉ మంచిదండి. పల్లెటూరు అంటేనే గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. ఇండియా అంటే ఏదో కాదు పల్లెటూరులోనే ఉంటదని.
పేర్లు చెప్పకూడదండి ఇందులో.
మర్చిపోయానండి క్షమించాలి.
ఉమ్ అది. ఇంకేంటండి, మీ ఫ్రెండ్స్తో ఏమన్నా ఎళ్తున్నారా పార్టీల్కి.
లేదండి చదువుకుంటున్నాం.
ఊహు చదువుకుంటున్నారా ఎగ్ జామ్స్ టైమా. ఊహు ఊ. కాలేజీ రెండు పూట్లా ఉంటందా షిఫ్ట్ లా.
షిఫ్ట్లు అండి మాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎళ్ళి అప్పుడు రావడమే.
అవునా.
మనిష్టం అండి అది. అలాగేం లేదు ఏ క్లాస్ లో పడితే ఆ క్లాస్ లో కూర్చ్ ర్చుంటాం హాయ్యండి.
అలా లక్
ఆ అంతా బిట్టెక్కేగా అండి కూర్చోని ఇస్తారు
అవునా
అవునండి
మ్ హు
ఏం కూర చేశారండి ఇవాళ
మాది కూర బిరకాయ
ఎలా చేస్తారండి మీరు
బీరకాయలు కొని చెక్కు తీసి శుభరంగా
గ్యాస్ పోయా కరెంట్ పోయా అండి మీ ఇంట్లో
మా ఇంట్లో గ్యాస్ పోయి
ఉహు
మ్ చక్కగా ముక్కలు కోసి బిరకాయి ఉల్లిపాయల ముొక్కల కోసి సి రెండు వేయించి నూనెలో కోసి నీళ్లతోనే కడిగి నూనెలో వేయిస్తాం ఉప్పు కారం పసుపు అన్నీ ఎసి తెలుగు మాత పెట్టి వండుతాం
హహ
మ్
వళ మంచిది మంచిది కొనుకుంటారా లేకపోతే మీరు పొలంలో ఏనా అండి కూరగాయలు
కూరగాయలా మా పొలంలోహె, మా పొలం అంటే పొలం కాదులేండి పెరట్లా ఉంటది, బీరకాయ పాదు
మ్ హు ఏవేవి ఉంటాయండి మీ పెరట్లో
పెరట్లో బిరకాయ చికుడుకాయి టమాటా
ఆ
పోట్లకాయి అయన్నీ ఉంటాయి
మీరే పెంచుకుంటారు ఖర్చు రాకుండా
ఆ ఆర్గానిక్ గా తిందామని మేమే వేసుకున్నాం చెట్లు పదులు
మ్ హు మంచిది మంచిది
అ మీకా అక్కడ దొరుకుతాయా ఆర్గనిక్ గా
మాకు ఆర్గానిక్ ఏం లేదండి కొట్లోకి వెళ్ళి కొనుక్కొవచ్చు కోవడమే
ఓహో అలాగా
ఉ అవును అవును
అ
ఫ్రిడ్జ్ లో తీసి అమ్ముతారు
అయ్యో అయ్యో అయ్యోం ఫ్రెష్గా ఉంటాయి వండవగా
మరి అయ్య తినాలి ఇంకేం చేస్తాం అండి ఆదివార శనివారం నాన్ వెెజ్ జ
నాన్ వెజ్ బా తింటారా
ఆ బాగా
అబో నాన్ వెజ్ లో ఏమేమి తింటారు బాగా
చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్
ఉహు ఉ
పన్నీరు
హ పన్నీర్ నన్ వెజ కాదుగా
వెజ్ లో పన్నీరు బ్రోక్లీ ఇవీ తింటామని చెప్తున్నాం మష్రూము ప్రౌట్స్
ఆ సరే లెండి అయితే
ఆ ఉండండి